చూపిస్తుంద అండి
వినిపిస్తుందండి బాగున్ననండి
బాగున్నాను మీరు బాగున్నారా
అవునండి బాగున్నామండి ఇంకా ఏం చేస్తున్నారండి
ఆ ఎన్న డి కళగానే ఉన్నా అ అదే ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంట్లో పనులన్నీ అయిపోయి పోయి ప్రజెంట్ కొంచెం ఫ్రీగా ఉన్నాను
అవునా చదువు ఇంకా కాలేజ్ కి వెళ్ళారా ఏం చదువు కుంటున్నారు
అలా డి నేను నా చదువు అయిపోయింది అవునండి
స
ఆ
అవునండి ఇంకా ఉద్యోగం ఉద్యోగం నేను చదువుకుంటున్నానండి ఉ ఉద్యోగానికి కోసం చదువుకుంటున్నాను అవును ప్రిపేర్ అవుతున్నానండి ఈ రోజుల్లో అనేది చాలా ఆ కావాల్సింది కదా మనకి
అవునవును జాబ్ అనేది ఈరోజు లో చాలా ముఖ్యం ముఖ్యంగా అమ్మాయికి ఆడపిల్లకి చాలా ముఖ్యం
అవునండి చాలా ము ముఖ్యము మనం జాబ్ చేస్తేనే కదా మనకి ఈ సమాజంలో గౌరవం విలువ ఇవి ఉండి ఉంటాయి ఇంకా మనం మంచి మంచి వేతనంతో జాబ్ చేస్తుంది కదా మనకి మంచి పేరు లభిస్తుంది
అవును మంచి పేరు ఉంటుంది ఫ్యామిలీకి స సపోర్ట్ ఉంటుంది ఫైనాన్షియల్ గా తర్వాత మనం రేపు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటది
ఈ చాలా బాగుంది ఉంటది ఇంకా ఇవి ఈ పోటీ ప్ర ప్రపంచంలో మనం చాలా కష్టపడి చదివితేనే కదా మనం మంచిగా పై స్థాయికి వెళ్ వెళ్ళగలుగుతాము చాలా మంది చాలా రకాల ఉద్యోగ అవకాశాలను కూడా సంపాదించుకుంటున్నారు కదా మంచి మంచి ప్రభుత్ త్వ ఉద్యోగాలు కూడా ఉంటున్నాయి కదాండి
అవునవును చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా వెంటనే చదువుయిపోగానే జాబ్ ని సంపాదిస్తున్నారు
అవునండి
ఇంకా నిజంగానే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది ఆ ప్రతి పోస్ట్ కూడా వన్స్ట్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేషియో లో కాంపిటీషన్ ఉంటున్నారు
అవునండి చాలా కాంపిటీషన్ ఉంటుంది ఇంకా మనం చాలా కష్టం
అవునవును చాలా కష్టపడాల్సి వస్తాంది
మనం చాలా కష్టపడి చదివితే మాత్రం ఇంకా జాబ్ సంపాదించుకోలేమండి ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు అయి అయితే మాత్రం చాలా పోటీ పరీక్షలు లో మాత్రం చాలా ఉంటుందండి చాలా మందితో మనం పోటీ పడాలంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది
అవునండి ఒక్క గవర్నమెంట్ నోట్ టిఫికేషన్ ఒక త్రీ థౌజండ్ పోస్ట్లు ఉంటే దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ అప్లికేషన్స్ పెడుతున్నారు ఆన్ అంత కాంపిటీషన్ అంత ఎక్కువగా ఉంటుంది
ఇంకా అందరికిీ ఉద్యోగం అనేది చాలా అవసరం కదా ఇంకా మనం చదువుకొని మం ఉద్యోగం సంపాదిస్తేనే కదా మనకి కూడా ఎదుటి వాళ్ళు విలువనిచ్చేది ఇంకా మనం మన తల్లిదండ్రులకు కూడా మంచిగా పేరు సంపాది చేరి వాళ్ళకు కూడా సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి కదా
అవును మన పేరెంట్స్ నీ విలువ ఉంటుంది మన భవిష్యత్తు కూడా బాగుంటుంది ఏంటంటే మ్యారేజ్ అయినా తర్వాత కొ ఏమన్నా డిస్ప్యూట్స్ వచ్చినా ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ ఫైనాన్షియల్ గా మనం స్థిరంగా ఉన్నట్లయితే అంటే అదే మనకి మన ఫ్యూచర్ కి బావుంటుంది మంచి సపోర్ట్గా ఉంటుంది
అవునండి ఇంకా మన్నం చదువు కుంటేనే మన ఆ రాబోయే తరానికి మన పిల్లలకి కూడా మనం మంచిగా ఏదో ఒకటి చెప్పుగలుగుతాము వాళ్ళు కూడా మనల్నిని చూసి ఎదగడానికి ముందు అడిగేస్తారు కదా అదే మనకి చదువు ఉద్యోగం లేకపోతే వాళ్ళు కూడా ఆ ఏమి ఉండదు కదా మనకు కూడా సమాజంలో మంచ పేరు మర్యాద ఉండాలంటే ఈ చదువు ఉ మంచిగా ఏ ఏ ఏపోల్ పొజిషన్ లో ఉన్న మనకు విలువ రెస్పెక్ట్ ఉంటాది కదా
అవును అసలికి చదువు తోటే మనం మన రాతను మార్చుకోవచ్చు చదవనేది చాలా గొప్ప వరం వ అసలు ఎవ్వరికైనా గానీ పేదవాళ్ళైనా గానీ బాగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటే మంచి స్థాయిలో స్థిరపడచ్చు ఆ ఎలాంటి విలువ లేని వాడు కూడా బాగా కష్టపడి చదువుకున్న తర్వాత జాబ్ వస్తే విలువ వస్తుంది సమాజంలో గౌరవ
మనం ఇ మధ్య తరగతి కు కుటుంబంలో ఉన్నా కానీ మనకు ఆ చదువు వలన మంచి ఉన్నత స్థాయిలోకి వె వెళ్లగలుగుతామండి ఆ చదువు అనేది మనకు ఒక ఆయుధంగా. మంచిగా ఉంటుందండి మనకు చాలా పెద్ద సపోర్ట్ గా ఉంటుంది ఉద్యోగం చదువు ఈ చదువు వల్లనే కదా మనకి ఏదైనా కానీ పేరు ప్రత్యేకత మంచి సమాజంలో విలువ గొప్పతనం
అవును ఇంకా ఏంటంటే మనం ఆ ఒక అమ్మాయి అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి కొంతమంది మ్యారేజ్ అవ్వగానే అంటే నేను కొన్ని చోట్ల చూసాను అన్నమాట మ్యారేజ్ జా మ్యారేజ్ అవ్వకముందే జాబ్ వచ్చింది అమ్మాయికి ఆ జాబ్ వచ్చిన తర్వాత ఏంటి అంటే ఆ బాయ్స్ నుంచి డిస్టర్బెన్సెస్ వస్తాయి వాటిని బెండ్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉండాలి
అవునండి ఎలాంటే ఇంకా మనకి మ మధ్య మధ్యలో కూడా ఇలాం టి సమస్యలు వచ్చినా కానీ అవన్నీ ఎదుర్కొని మనం ము దు అడుగు వేస్తేనే కదా అప్పుడు మనం ఎదుగగలుగుతాము అంటే చాలా సమస్యలు వస్తాయండి మ జలో ఇంకా డబ్బు పరంగా అయినా కానీ కుటుంబ సభ్యుల పరంగా అయినా ఆరోగ్య సమస్యల పరంగా అయినా ఇలాంటి సమస్యలు వచ్చినా మనం మాత్రం చదువుని పక్కకు పెట్టద్దాన్ని ఇన్ని రోజుల్లో చదివిన చదువుకి మనం ఉద్యోగ సంపాదించుకుంటేనే కదా మంచిగా బ్రతకగలుగుతాము సమాజంలో
అవును మెంటల్ గా స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి విషయంలో అంటే చదువుకునేటప్పుడు ఎలాంటి డిస్టబెన్స్ వచ్చినా కానీ అవేమి పట్టించుకోకుండా ఫోకస్ అంతా స్టడీస్ మీదే పెట్టి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు
అవునండి ఇంకా మనం సక్సెస్ కావాలంటే మనకి కావాల్సింది చదువు మాత్రమే అండి ఏం ఏ మధ్య తరగతి కుటుంబం అయినా ఏ చిన్న కుటుంబం అయినా అందులో మంచిగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు మంచిగా డాక్టర్ గానో ఈ కలెక్టర్ గానో ఏ ఏ రంగంలో ఉనైనా అమ్మాయిలు దేనికి తీసిపోకుండా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు సంపాదించుకుంటున్నారు కదా అదంతా చదువు వల్లనే సాధ్యం అవుతుంది కదా
అవునవును ఫారెస్ట్ ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా అమ్మాయిలు ధైర్యంగా జాబ్ సంపాదించుకుంటున్నారు ధైర్యంగా జాబ్ చేస్తున్నారు
కూడా అమ్మాయిలు దేనికి తీసు పోకుండా ఉన్నారు అలాగే పైలెట్ నడుపుతు న్నారు మంచి మెట్రోల మె రో లో ట్రైన్ లో ప్రతి ఒక్క దాంట్లో అమ్మాయిలు ప్ర రంగంలో ఉంటున్నారు కదా ఈ మంచి మంచి సైంటిస్ ఇట్ లో కూడా మన అమ్మాయిలే కదా రాజకీయంలో అయినా ఇందులో అయినా అమ్మాయిలు చాలా బాధ్యత గా చాలా మంచి వృత్తిలో ఎదుగుతున్నారు కదా దానికి చాలా సంతోషపడాలి మనమ అందరం
ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూనే ఒక పక్క జాబ్ లో కూడా మంచిగా రాణించగలుగుతున్నారు
అవునండి ఇలా అమ్మాయిలు అసలు ఇంత ఎదుగుదల ఉ ఉంది అంటే వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలండి ఇప్పుడు మనం ఇంకా మన రాష్ట్రపతిని చూసి కూడా మనం చాలా నేర్చుకోవాలి
అవును
ఇంకా అదంతా చదువు మంచి అమ్మాయిలకి తెలివితేటలు ఉద్యోగం వీటి వల్లనే కదా
అవునండి అవే అందం చదువే అందం చదువే జాబే అందం
అవునండి
ఎలాంటి మనిషికైనా విలువనిస్తుంది
ఏది లేదండి చదువు ఉంటే ఇంకా ఉద్యోగం ఉంటే ఇంకా అన్ని ఉన్నట్టేనండి మనం మంచిగా లైఫ్ లో మనకంటూ ఒక సపోర్ట్ అనేది ఉంది అంటే అది చదివేనండి ఇంకా దాన్ని మించిన సపోర్ట్ ఇంకా ఏమి లేదు కదా అది ఉంటే మనం ఎక్కడికైనా బ్రతి వెళ్ళి బ్రతకగలుగుతాము ఎంతామే
అవును
అలో ఉంటామ్ క
అవును ధైర్యంగా ముందుకు అంటే జాబ్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ధైర్యం వచ్చింది మన మనసులో ధైర్యం తోటి మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కొంటాం ఏదన్నా కష్టాలు వచ్చినా ఒడదుొడుకులు వచ్చినా క్షణ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము
ఉవునండి అద అంత చదువు ఉద్యోగం వల్లనే సాధ్యం అవుతుంది కదా మన మంచిగా స్థిరపడచ్చు కదా అదొక ధైర్యం చాలు మనకు చదువు అనేది
అ చాలా మంది పిల్లలు వాు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ క చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకుంటున్నారు అంటే వాళ్ళకి ముందు నుంచే క్లారిటీ ఉంటుంది ఈ చదువైపోగానే ఇది చదవాలి ఇలా వెళ్ళాలి ఎట్లా వెళ్తే మనకి జాబ్ వస్తుంది అనేది క్లారిటీ ఈ రోజుల్లో క్లారిటీ తోటి తక్కువ వయసు లో వ త్వరగా జాబ్ తెచ్చుకొని స వలు అవుతున్నారు
ప్రతిదానికి ఒక అవగాహన ఉంటే చాలా ఏ ఏ రంగంలోనైనా మనం వెతుకుతామండి అవునండి ఇంకా సరేనండి ది మారీ
ఓకే అండి ఆ ఓకే ధన్యవాదాలు